హలో
హలో
ఆ హలో నా వయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి చెప్పండి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు.
ఉమ్మ బానే ఉం న్నా మీరు బాగున్నారా.
మేం బాగున్నామండీ.
ఓకే మీరు ఏమన్నా ఆన్లైన్ లో ఇట్లుంటయి కదా ఆన్లైన్రు ఆర్ ఆఫ్లైన్ ఇట్లా, బై చేసి ఇట్లా మీరు మోస పోయి అట్ల ఏమన్నా అయ్యారా.
అలాంటివీ ఏమి చెయ్యలేదండీ అన్ నేను ఆన్లైన్ లో ఎక్ క్కువగా ఏది తీసుకోను. ఏదున్నా డైరెక్ట్ గా షాప్ల కీ వెళ్ళే తీసుక్ కుంటానండి ఆన్లైన్ లో నేను చాలా తక్కువ షాపింగ్ అనేది చేస్తూ ఉంటాను.
ఓకే. ఆ అంటే మీరు ఏమన్ షాప్ కెళ్ళీ కొంటరు అన్నమాట కదా
అవును ఏదైనా సరే షాప్ కెళ్ళే తీసుకుంటాను. ఆ ఇంకా నేను ఆన్లైన్ లో ఏది పర్చేస్ చెయను. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని మంచిగా వ అంటే కొన్ని మంచిగా రావు. ఒక ఒక్ రావచ్చు రాకపోవచ్చు.
ఒకవేళ షాప్కి వెళ్ళి మీరు బై చేసారే, అనవసరంగా కొన్నా వేస్ట్ ట్ మనీ పెట్టిన గాని క్వాల్ టి బాలేదు అట్లే ఏమని అనిపించ అనిపించిందా మీకు
అలాంటివి ఏం అనిపించట్లేదండి. ఇప్పటి వరకు చేసిన షాపింగ్లలో మా హస్బెండ్ గారు ఉన్నారు. కదా సో తను ఏదైనా స సరే ఆ మంచి క్వాలిటీ ఉండాలి. బ్రాండెడ్ గా ఉంటేనే తీసు
అంటే ఫ్యూచర్ లో మంచిగా ఉంటాయ్.
అవును హ్మ్ అవును అలాంటివి మాత్రమే తీసుకు కుంటారు. ఎప్పుడు గాని చూసి అట్లా బ్రాండెడ్ ఉండవే తీసుకుంటారు. నార్మల్ గా ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఆఫర్స్ లో అని తక్కువ రేట్ ఇటికి మనకి షాపింగ్ ఆఫర్స్ అనేది పెడుతూ ఉంటారు. కదా కొన్ని బట్టలు అలాంటివి తీసుకుందాం. అని అంటే కూడా అలాంటి యే వద్దు అంటారు. హ్మ్ హ్మ్ సో ఇగా నేను అలాంటివి ఏం తీసుకోను. ఒకవేళ షాపింగ్ చేస్తే మంచిగా క్వాలిటీ ఉన్నవే ఏక్ ఎక్కువ రేట్ అయినా పర్లేదు. కానీ మంచిగా క్వాలిటీ ఉన్నవి. ఎక్కువ రోజులు ఉండేలాగా అన్ని బ్రాండెడ్ గా చూసి తీసుకుంటాం. అనమాట సో తక్కువ రేట్ లో ఉన్నవి. అలాంటివి ఏమి తీసుకుంటా అంటే నార్మల్గా ఇంట్లో డైలీ వేర్ కి యూస్ చేయడానికి కూడా ఆ మా సార్ అవి అలాంటివి తీసుకోర అనమాట అవి క్వాలిటీ ఉండవు. ఏము ఉండవు అవు ఎక్కువ రోజులు రావు. అని చెప్తూ ఉంటారు. ఒక ఇ ఇప్పుడు వాషింగ్ మిషన్ల అవి వేసాం. ఆన్ నుకోండి. ఒక వాష్ కే అవన్నీ ఖరాబ్ అయిపోతాయ్. సో అలాంటప్పుడు మన అమౌంటు పోతుంది కదా
అని అవును అవును వేస్కో
హ్మ్ అలా వద్దంటారు. ఇంకా సో ఆ విధంగా మేము తీసుకోమన్నమాట ఉం ఉం ఇంకా ఏదైనా స సరే వావ్ డ్రెస్సెస్ కానీ బొమ్మలే కానీ ఇం కా బుక్స్ పిల్లల చదువుల కోసం ఆ బుక్స్ అలాంటివి కూడా కొంచెం మంచిది చుస్ తొందరగా పాడవకుండా ఉండేలాంటివి అట్లాంటివి చూసి తీసుకుంటాను అన్నమాట ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా
ఆ ఆ బట్టలు షూస్ యూనిఫార్మ్స్ నేట్ బుక్స్ ఇంకా మిగతాటివన్నీ ఉంటాయి. లేదు ఊమ్ ఊమ్ ఇప్పుడు కాలేజ్ స్కూల్లో వాళ్ళే వాళ్ళే ప్రొవైడ్ చేస్ అక్కడికి ఏళ్ళి కొనాలి కదా ఇప్పుడు అట్లే ఉంది సిస్టమ్ అంతా ఇంతకు ముందు అయితే బయటకేళ్ళి కొంటుండే నోట్బుక్స్ అన్ని కానీ, ఆ ఇప్పుడు ఇట్లే అంతా ఇప్పుడు అంతా
అన్ని స్కూల్ వాళ్ళే అంత ఎక్కువ సిస్టమే
తీయ కూడా అట్లే ఉన్నాయి ఇప్పుడు ఆ
సి స్ స్టం కూడా ఎలా మారింది అంటే అంత కమర్షియల్ అయి
అయిపోయింది మనీ కూడా ఎక్కువ ఎక్కువ అయిపోతున్నాయి. బుక్స్ బ్యాగ్స్ అన్ని వాళ్ళ దగ్గరే తీసుకోవాలంట స్కూల్లోనే
అవును స్కూల్ లోనే బుక్స్ తీసుకోవాలి అనేసి అంటారు. ఇంకొక వన్ వీక్ లో స్కూల్ స్టార్ట్ అవుతుంది. అనంగా మెసేజ్ చేస్తారు. బుక్స్ తీసుకోవాలి అని చెప్పి చేసి సో ఇగా ఫస్ట్ టర్మ్ ఫీజ్ కూడా కట్టాలి. అనేసి అని అంటారు ఇగ జూన్ వచ్చిందంటే పిల్లల స్కూల్ ఫీజు లని యూని ఫామ్స్ అని షూస్ అని మొత్తం వీటి గురించి అయి పోతుంది ఇంకా జూన్ మొత్తం ఒక టూ మంత్స్ వారకి
వా వాళ్ళకి హ్యాప్పి అనిపిస్తాది ఆ కొత్త బుక్స్
కొత్త బుక్స్ మళ్ళీ కొత్త బ్యాగు రిబ్బన్స్ ఆ ఇవన్నీ మళ్ళీ తీసుకోవాలి కొత్తగా ఎన్ని పెన్సిల్స్ ఉన్నా సరిపోవు ఎన్ని ఎరేజర్స్ ఉన్నా సరిపో పో మళ్ళీ ఏరెజర్స్
ఇంతకు ముందు అయితే మేము బయట షాప్కి వెళ్ళి కోనేటోళ్లం. పెన్సిల్ ఇవన్నీ కానీ ఇప్పుడు అని ఇప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళే కొనాలి.
అన్ని స్కూల్లో ఉన్నవాళ్ళే ఇంకా కొత్త కొత్త రకాలు పెన్ పెన్సిల్స్ అని పేపర్ సోప్స్ అని ఇవన్నీ కావాలంటారు పిల్లలు ఇప్పుడు కొత్తగ మళ్ళి వాళ్ళని చూసి వా అవును బుక్స్ స్టాల్లో కూడా వా పిల్లల కోసమే టో వెరైటీ, వెరైటీ అన్ని తీసుకొచ్చి పెడుతున్నారు హ్ మన అప్పుడు మన జనరేషన్ లో ఏరైజర్స్ ఎరైజర్ ఉంది అంటే అది ఒక అప్సరా పెన్సిల్, నటరాజ్ పెన్సిల్ ఇలాంటివి షార్పనర్స్ ఎరైజర్స్ ఏ ఉండేవి. ఇప్పుడు ఎరేజర్స్ పెన్ పెన్సిల్ కి ఆ వెరైటీ ఆ
బొమ్మలు
కొన్ని షేప్స్ ఏరోప్లేన్ ఆ ఏరోప్లేన్ షేప్ లో ఎరైజర్ ఉంటుంది ఆ ఇంకా అదేంటో క్లే అంట
మనము ఇంతకు ముందు అయితే పెన్సిల్ చిన్నగా అయిపోయిన రాసుకునేటోళ్ళం.
రాసుకునే ఇప్పుడు వాళ్ళు అది మొత్తం చిన్నగా అయ్యేదాకా కూడా హ్ ఉంచట్లేదు ఆఫ్ గా ఆ మధ్యలో కు వచ్చేసిందంటే
పడేస్తరు అవును కానీ మా అప్పుడైతే మ డేసులో అయితే
అవును మన అప్పుడు మన జనరేషన్ చదువుకున్నది వేరే ఉంది, ఇప్పుడు మన పిల్లలు చదివే జనరేషన్ వేరే ఉంది.
రి పెరిగిపోయినయి అప్పుడు మనకు జస్ట్ టెన్ కే టెన్త్ కూడా టెన్త్ నైంటీ అట్లా అంటే ఆమే ఆమేజ్ లో అయిపోయింది ఆ టైంలో అందం
అన్ ఇప్పుడు అసలు ఆ అన్నీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అబోనే నర్సరీ ప్లే స్కూలు అస్
అమాయిగా నాకు నవ్వొస్తుంది ఇయన్ని చూస్తునప్పుడు తెల్సా
ఇంకా పోను పోను ఇంకా పోను పోను జనరేషన్ లో ఇంకెన్నవు తుందో ఏంటో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందో ఏంటో అసలు చదువులు కూడా కమర్ష్ యలు అయిపోతున్నాయి
అంటే ఆ కదా ఈవెన్ మనం ఇప్పుడు ఏం చెయాలంటే ఇప్పుడు ఎళి కీలో కానీ ఏమంటున్నరంటే ఇంతకు ముందు ఈజీగా ఇంట్లో చదువుకున్నోళ్ళు అమ్మ వాళ్ళు నేర్పిస్తారు ఏబీసీడ్లు అట్లా
మనకా
పట్కోలేక ఓపిక లేక ఒ ఓపికలే
ట్యూషన్స్ పెట్టిస్తున్నారు ప్లే స్కూల్ లో వేస్తున్నారు ట్యూషన్ ఈవినింగ్ మళ్ళీ స్కూల్ అయిపోయి ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్స్
అదంతా లేకుండా మనీ వేస్ట్ చేసేకుండా మనం గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకు మనం నేర్పిస్ తె మనం ఏమన్నా యూజర్ ఉంటది వాళ్ళక్ కూడా కానీ మనం చెప్తే వాళ్ళు వినరు భయం ఉంటాది కదా చెప్పే స్కూల్లో ఏసేస్తున్నారు
అవును
ఉమ్ అట్లయిపోతుంది మరి ఇప్పుడు. ఉమ్ కానీ మన రోజుల్లో అయితే
ఇలాంటివి అసలు అవును అవును అప్పుడు మనం ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాతనే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు త్రీ ఇయర్స్
ఫిఫ్త్ కాదు అప్పుడు ఎల్కేజీ ఉమ్ అవును ఇప్పుడు అప్పుడు కూడా పట్టుకోలేకపోతును వాళ్ళ పేషెన్ డే పాపమ్మో ఇద్దరిని ఉంటారు ఇప్పుడు ఒక ఒక ఒక బేబీ బాయ్ అర్ గర్ల్ ఇంటరు కదా త్రి త్రీ ఇయర్స్ ఒస్ పేర్ ఉంటది వన్ ఇయర్ పాప చూసుకోలేక వాళ్ళని బాబా అని దాంట్లో వస్తారు ప్లే స్కూల్ లో పట్కోలేక ఇంగ అక్కడ
ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల్ని చదివిపిచాలి అంటే ఇద్దరు పిల్లలు కాదు ఒక్కరే చాలు అనుకుంటున్నారు అలా ఉంది లోకం కూడా అట్లా ఇప్పుడు ఆ ఒక్కరిని చదిపించు కోడానినికి ఇ త్లోవున ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది
ఫీజ్ అవుతుద మళ్ళా ఏమనా ఇష్యూ హెల్త్ ఇష్యూ అే హెల్త్ అన్న కూడా ఎక్కువ ఎంత మనీ తీసుకుంటున్నారు
వీళ్ళు మళ్ళీ స్కూల్ ఫీజు తోనే సరిపోతుందా బుక్స్ తోనే సరిపో
ఈవెన్ ఒక పర్సను శాలరీ అరవై వేలు ఉంటే కష్టమే బతకడం మంచి సి మంతలీ ఒక ఫిఫ్టీ కే ఉన్నాగాని ఇంట్లో ఈ స్కూల్ చదవడానికి పిల్లలకి
అవును
ఆ కష్టంగా ఉంటది ఉమ్ ఇప్పుడైతే ఇంకా మరి ఇంకా ఎక్కువ చాలా కష్టం ఉమ్ వెళ్తుంటాం ఫ్యామిలీలో ఒకరు ఒకరికొకరికి సెల్ఫిష్ ఉంటది పిల్లలు అంటే కానీ ఏం చేయాలి హాస్పిటల్ కి వెళ్లకుండా వెళ్తూనే ఉంటావ్
చిన్న చిన్నవి ఏదో ఒకటి కోల్డ్ కాఫ్ ఫీవర్ లైట్ గా ఫీవర్ రావడం గానీ ఏదైనా ఒకటి ఇష్యూ చేసుకుంటేనే ఉంటారు వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయిందంటే స్కూల్లో దెబ్బలకు తకించుకుంటారు. కొనచేసి
ఉమ్ ఉమ్. చాలా కష్టం ఇప్పుడు మంత్లీ ఒక ఫ్టీట్టి కే ఉంటే ఏవన్నా కష్టం అనిపిస్తుంది రోజుల్లో అయితే
అవును. ఈ రోజుల్లో చాలా కష్టం పిల్లల్ని మా, మళ్లీ ఇంక వాళ్లకి ఇంటికి రాగానే, మళ్లీ మొబైల్ మొబైల్ అంటారు. ఆ మొబైల్ అనేది లేకుండా చేయాలి ఫస్ట్,
ఫస్ట్ అవున అవును కానీ ఇవ్వకపోతే ఏడుస్తున్నారు తెలుసా, గోల గోల చేస్తారు,
బ్లాక్మెయిలింగ్ మళ్లీ ఆ బెదిరి బెదిరి అవను కొట్టి అది ఇచ్చే ఇంతవరకు, ఇంత వరకు అరుస్తునే వింటారు. అవును అవును ఆ ఆ, ఫోన్లో ఏం చూస్తారో ఏమో తెలియదు కానీ సేమ్ అందులో చూసినట్టు అరుస్తా,
అట్లనే అరుస్తారు ఏదో దాంట్లో కొట్టడము మనల్ని కూడా అట్లా చే, ఈవన్ అది బాక్స్ లా ఇట్లా కో, కొట్టుకుంటూ ఉంటారు కదా అవన్నీ చూస్తుంటారు.,
ఉహు
ఉమ్ అట్లా చేస్త, స్తారు ఓకే బాయ్,
ఓకే అండి బాయ్
ఉహు థాంక్స్,
థ్యాంక్యూ
ఉ